హలో
హలో
ఏం చేస్తున్నావ్
ఏం లేదు నువ్వేం చేస్తున్నావ్ ఇన్స్టాగ్రామ్ చూస్తున్నా
అదే సమస్య సోషల్ మీడియా మన టైం ని ఎక్కువగా తీసుకుంటుంది అనిపిస్తుంది
కొంచెం అనిపిస్తుంది కానీ ఫన్ కూడా ఉంటుంది కదా
ఎంటర్టైన్మెంట్ ట్రెండ్స్ అందులోనే అక్కడే ఎక్కువగా చూపిస్తున్నారు అవును కానీ అందులో ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది అనుకుంటున్నావ్
అన్నీ కాదు కాని కొన్ని ఉపయోగపడతాయి రెసిపీ ఫ్యాషన్ ఐడియా స్టడీ టిప్స్ నేర్చుకున్నా
అది మంచి విషయం కానీ నెగిటివ్ సైడ్ కూడా ఉంది ఇతరులతో మనల్ని మనం పోల్చుకోవటం
అవును అది చాలా జరుగుతుంది. ఎవరో ట్రావెల్ చేస్తుంటే అచీవ్ చేస్తుంటే చూసి మనం ఏం చేయడం లేదనిపిస్తుంది.
నా కూడా అలానే అనిపిస్తుంది కానీ వాళ్ళు చూపేది వాళ్ళ లైఫ్లో బెస్ట్ పార్ట్ మాత్రమే
నిజమే వాళ్ళు తమ సమస్యలు ఫెయిల్యూర్స్ ని చూప్ చూపించ చూపించరు
కాబట్టి మనం మన నిజ జీవితాన్ని వాళ్ళ ఎడిట్ చేసిన లైఫ్తో పోల్చుకుంటాం
అది అది కాస్త ప్రమాద కరం మనం కాన్ఫిడెన్స్ తగ్గిపోతుంది
మెంటల్ హెల్త్ మీద కూడా ప్రభావం పడుతుంది
అవును ఎక్కువసేపు ఫోన్ వాడితే నాకు కూడా అలసట గా అనిపిస్తుంది
అయితే తగ్గించాలి కదా
అంతా ఈజీ కాదు అలవాటు అయిపోయింది
డిజైన్ కూడా చేశారు
మరి ఏం చేయాలి పూర్తిగా వదిలేయాలా
కాదు బ్యాలెన్స్ కావాలి
బ్యాలన్స్ ఎలా మెయింటైన్ చేయాలి
రోజుకు ఒక గంట మాత్రమే వాడాలి అనుకుని లిమిట్ పెట్టుకోవచ్చు
బాగుంది నిద్రకు ముందు ఫోన్ వాడకూడదు కూడా
అవును అది మంచి అలవాటు
అలాగే హాబీస్ మీద టై టైం స్పెండ్ చేయాలి
కరెక్ట్ రీడింగ్ డ్రాయింగ్ లాంటి వాటి పైన
నేను ముందు స్కెచింగ్ చేసేదాన్ని ఇప్పుడు ఆల్మోస్ట్ మానేశాను
చూడు సోషల్ మీడియా వల్ల మన ఆసక్తులు తగ్గిపోతాయి
నిజమే మళ్ళీ హలో
హలో
నిజమే మళ్ళీ స్కెచ్చింగ్ మొదలు పెడతాను
చాలా మంచిది
నువ్వేం చేస్తావు
నేను వాకింగ్కిి వెళ్తాను ఫ్యామిలీతో టైమ్ స్పెండ్ చేస్తాను
చాలా బాగుంది ఫేస్ టు ఫేస్ కన్వర్సేషన్ ఎప్పుడు బెస్ట్
ఖచ్చితంగా
మనం ఇలా మాట్లాడుకుంటున్నాం గానీ రేపటి నుంచి మళ్ళీ అదే ఫోన్కు అలవాటు పడిపోతామేమో అనిపిస్తుంది
నిజం చెప్పాలంటే అది జరిగే ఛాన్స్ ఉంది కానీ మనం చిన్న చిన్న చేంజెస్ తో మొదలు పెడితే బట్ట
చిన్న చేంజెస్ అంటే
ఉదాహరణకు ఉదయం లేవ్వగానే ఫోన్ చూడకూడదు
అవును నేను లేవ గానే వాట్సాప్ ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తాను
అదే మన రోజు మందు డిసైడ్ చేస్తుంది ఉదయం పాజిటివ్గా స్టార్ట్ అయితే రోజు కూడా బాగుంటుంది
అవును అప్పుడు ఉదయం ఏం చేయాలి
కొంచెం ఎక్ససైజ్ మెడిటేషన్ లేదా సింపుల్గా మ్యూజిక్ వినడం
మెడిటేషన్ అంటే నాకు కొంచెం బోరింగ్గా అనిపిస్తుంది
మొదట్లో అలానే అనిపిస్తుంది కానీ అలవాటు అయితే చాలా కామ్ గా ఫీల్ అవుతావు
సరే ట్రై చేస్తాను ఇంకేమైనా టిప్స్
నోటిఫికేషన్ ఆఫ్ చేయడం కూడా ఒక మంచి ఐడియా
అవును ప్రతి ఫై ఐదు నిమిషాలకు నోటిఫికేషన్ వస్తే కాన్సన్ట్రేషన్ పోతుంది
అవును అందుకే మనం ఏ పని చేస్తున్నా ఫోకస్ తగ్గిపోతుంది
నిజమే చదువుతున్నప్పుడు కూడా ఫోన్ డిస్టర్బ్ చేస్తుంది
అందుకే నో ఫోన్ జోన్ క్రియేట్ చేయాలి
అంటే
చదివే టైం ఫ్యామిలీ టైం లేదా ఫ్రెండ్స్ తో బయట ఉన్నప్పుడు ఫోన్ యూజ్ చేయకూడదు
అది కాస్త టఫ్ కాగానీ యూస్్ఫుల్
ీరేధీరే అదే అలవాటు అయిపోతుంది
ఇంకో విషయం సోషల్ మీడియాలో కొంత కంటెంట్ కూడా నెగిటివిటీ నెగిటివ్గా ఉంటుంది కదా
అవును అన్నెససరీ కంపారిజన్స్ టాక్సిక్ కమెంట్స్ ఇవన్నీ మన భూమిని స్పాయిల్ చేస్తాయి
అప్పుడు అకౌ అలాంటి అకౌంట్స్ని అన్ఫాలో చేయాలి కదా
అవును నిజమే మనకును ఇస్ ఇన్స్పిరేషన్ ఇచ్చే పాజిటివ్ కంటెంట్ మాత్రమే మనం ఫాలో చేయాలి
అబ్సల్యూట్లీ అది మంచి ఐ అది మంచి ఐడియా యాక్చువల్లీ
అలాగే డిజిటల్ డిటాక్స్ కూడా ట్రై చేయవచ్చు
డిజి డిజిటల్ డిటాక్స్ అంటే
అంటే డిజిటల్ డిటాక్క్స్ అంటే ఒక రోజు లేదా ఒక వీకెండ్ మొత్తం సోషల్ మీడియా లేకుండా ఉండటం
వావ్ అది ఛాలెంజింగ్గా ఉంది కానీ ఫన్ కూడా ఉంటుంది
అవును ఆ టైమ్ లో మనం కొత్తగా పనులు ట్రై చేయవచ్చు
లైక్ ట్రావలింగ్ కుకింగ్ పెయిన్టిింగ్
ఎగ్జాట్లీ లైఫ్ లో కొత్త ఎక్స్పీరియన్స్ వస్తాయి
నిజం చెప్పాలంటే మనం ఫోన్లోనే ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నాము రియల్ లైఫ్ మిస్ అవుతున్నాము
అదే నేను చెప్పాలనుకున్నది
ఇప్పుడు అనిపిస్తుంది సోషల్ మీడియా మనకు కంట్రోల్లో ఉండాలి కానీ మనం దాని కంట్రోల్లో కాదు
అవును అది నిజమే మనం ఎప్పుడు సోషల్ మీడియా కంట్రోల్ లోనే మనం ఉన్నాం కానీ మన కంట్రోల్లో సోషల్ మీడియా లేదు
అ ఇక్కడ నుంచి మనం కాన్షియస్ గ చేద్దాం యూస్ చేద్దాం
ఓకే ఒక ఛాలెంజ్ పెట్టుకుందామా
ఏమిటది
రోజుకు ఒక గంట మాత్రమే సోషల్ మీడియా అండ్ వీక్లీ ఒక డే డి టాక్స్
డీల్ ఎవరు బ్రేక్ చేస్తే వాళ్ళు ట్రీట్ ఇవ్వాలి
డన్ ఈ ఛాలెంజ్ వల్ల మన లైఫ్ లో చేంజ్ డెఫినెట్లీ కనిపిస్తుంది
అవును ఎక్కువ టైం మనకు మన డ్రీమ్స్ కి దొరుకుతుంది
అదే అసలు గోల్
సరే ఇప్పుడే మొదలు పెడదాం
ఫస్ట్ మనం మన ఫోన్ సైలెంట్ లొ పెడదాం ఈ చాలెంజ్ ఎవరు గెలుస్తారో చూద్దామ్
చూద్దాం